హలో
స్తుందా అండి
ఆ వినిపిస్తుందండి
ఆ నాకు కూడా వినిపిస్తుందడి ఏం లేదండి తినకూడ కూర్చున్నా ఏ ఇగ పని చేేసుకోవాలి కొంచెం అయితే ఐదింటికి అలా పని చేసుకుంటా
హ్మ్ హు చూసుకోవాలండి ఇప్పుడు స్టార్ట్ చేయాలి నేను కూడా కొంచెం ఇదొకటి అవుతుంది ఒకటి అవట్ ట్లేదా
సాయంత్ ం త్రం ఏం వంట చేస్తున్నారడి
సాయంత్రం వొండాలండి ఏదో ఒకటి మటన్ ఉంది మటన్ ఏదో ఒకటి చేయాలి
మీకు ఏ ఏ సినిమాలంటే ఇష్టం అండి అంటే ఇట్లా ఫైటింగ్ ఏ లేకుంటే ప్రేమ సినిమాాల ఎట్లాంటి అంటే ఇష్టం మీకు
సినిమాలంటే మాముూలుగా ఓల్డ్ సినిమాలే ఇప్పుడు రీసెంట్గా వచ్చింది పుష్ప పుష్ప సెకండ్ పార్ట్ ఎ ఇష్టంమండి నాకు కు నాకు తేదీ చూస్తాను
పుష్ప రెండు పాటి ఎంటి ద అ ఆ ఈరో ఆయన చీరలక్క కట్టుకోని డాన్స్ అదేనా అండి
ఆ అదే అండి
హ్మ్ హ్మ్ ఆ అది ఇష్టం డి అల్ అర్జున్ బాగా ఆక్టింగ్ చేయిసిండల్ల
ఆ బాగా యాక్టింగ్ చేస్తాడండి ను
మంచిగాష
ఉ బాగా చేస్త సినిమా బా
ఇప్పుడు మళ్ళీ కొటిీ కూడా తీ సున్నరట్టే కదా అండి
ఆ మళ్ళీ త్రీ వస్తుందంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో స్్రీ కోసం చూస్తున్నాం సస్పెండ్ ఇచ్చాడు ఇబ్బంది ఇచ్చాడు కదా సెకండ్ హాఫ్ లో ఇత ఆడు చేస్తే అ
హ ఏ
సిని మాంత ఇష్టండి
నాకు అంటే ప్రేమకు సంబంధించిన సినిమలులాంటిే ఇష్టం కుటుంబానికి సంబంధించిన అంటిే ఇష్టం అనే అట్లా కొట్టుకుని సినిమాలు నచ్చవు నాక అసలు ఆ అవునండి ఇ ఫ్యామిలీ స్టోరీస్
అవి ఎక్కువ ఉంటే ఆ అవు అవి కొట్టుకోవడం అవి ఉంటే నేను కూడా సినిమాలు ఇవ్వట్ చేస్తాను ఫ్యామిలీ పెత్తచ్చ అంటే నే సనా కూడాడా
అవునండి అవే చూస్తాం కూడా నేను ఎక్కువ అసలు వత్తిగా అంటే ఇప్పుడు తీసా్ సలార్ము సినిమాాల అందరు నల్లగగానే ఆడత త్తండి ఆ సినిమా ఏన్ సినిమా అతుంద అవు పోటుకు సముపుకు ఇనే ఉంటారు కానీ కొంచన్ కూడా అసలు ఏందో ఏమో అర్థమే కాదు ఇ ఈ సినిమా చూసింద అండి మీరు రాజ జడ్స్ రాంబాయి బాగుంటది
ఆ బానే ఉంటందండి
అది బాగుంటదండి సినిమా చాలా అంటే చాలా బాగున్నది ఎందుకంటే అది నిజమైన చరిత్రట మీకు తెలియదు అనుకుంటా తెలుసా చూస్త సరో
ఆ తెలీదు నాకు అంటే అంత అంత ఇంట్రెస్ట్ చూపి ప్ప నో మావల్స్ అననా సినిమాాలకి సినిమా అంటే కొత్త మూవీస్ అంటే వస్తే చూస్తాను కానీ
నేను కూడా ఎక్కువ చూపెట్టనండి కాకుంటే ఏంటిదంటే అది బాగున్నది బాగున్నది అని అందరూ రీల్స్ ఆ బాగా ట్రోల్స్ చేయడం అట్ల అందరు చె ప్పడం వల్ల చూసినండి అసలు ఏంటికి తెలుసా సినిమ స్టోరి మీకు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఉంటారండి వాళ్ళు ఒక్క ఊర్లోనే ఉంటారు అమ్మాయి ఏమో చదువుకుంటా ఉంటది అబ్బాయి ఏమో ఆటో దొలుపుతాడు ఆటో దొలుతాడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ పేదోళ్ళు అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న కొంచెం ఉన్నోళ్ళు అంటే బాగా ఉన్నోళ్ళు కాదు ఉన్నళ్ కొంచం అమ్మాయి వాళ్ళ నాన్న కేమో కాళ్ళ వంకరు ఉంటదండి కుంటి కుంటి నడుస్తాడు అట్లా అమ్మాయి వాళ్ళ వాళ్ళు నాన్న అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న పడదన్నమాట అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకును అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నకు పడదు అయితే ఈ అబ్బాయి ఏమో బ్యాండ్ కొట్టుకుంటా ఉంటాడండి బ్యాండ్ కొట్టుకోవడం ఆటో లడం అట్లాంటి పనులు చేసుకుంటూ ఉంటాడు అయితే అమ్మాయి యెమ్మడి పడతాడు ఆ అమ్మాయిమ్మడి పడ పడంగా అమ్మాయి లవ్ చే నువ్వు అంటయి అని చెప్తే అ నమ్మదు తరాతికి ఆమెంటే బాగ మన ఆమెకు తెలుస్తది రా ఇగా ఆమ నమ్ముతనమాట నమ్ముతే వాళ్ళిద్దరు ప్రేమించుకుంటు రోప్ ఒకరికొకరు ఆ ఎంత భాగ ప్రేమించుకుంటరు ఒక్కల్ని వదిలి ఉండలేనంత ప్రేమించుకుంటారు అట్లా తర్వాతకి తర్వాతకి ఊళ్ళో వాళ్ళందరికి తెలుస్తుంది అన్నమాట అమ్మాయి ఇట్లా అబ్బాయి మాట్లాడుకుంటారుని ఆ విషయం తెలిసి అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న బయటికి ఇ రానియరు అమ్మాయిని రాణియక పోయేసరికి అబ్బాయి వాళ్లంటి లోకి అమ్మాయి అన్నమాట నువ్వు ఎందుకు మాట్లాడతాలో నువ్వు మాట్లాడకుంటే నేను ఇట్ల అయితా అట్లా అయితాన అంటే అమ్మాయి ఏడుస్తది వల్ల నాన్నేమో నువ ప్రేమ ఉంచొద్దంటాడు అళ్ ఆ అబ్బాయి ను నువ్వు నకు ఎందుకు మాట్లాడతలేవని ఈయన కొడతడు ళ్ళ మాట్లాడత ఇద్దరు కొడతారు పాప అను మస్తు ఘోరంగా కొడతారు ఆ అబ్బాయి ఏమో నువ్వు నాతో మాట్లాడుకుంటుంటే నేను చంపస్తా అట్లా ఇట్లా అంటాడు అంటే అంత ప్రేమ బాగా నెగిటివ్ అంటే వ్యతిరేక కాదు అట్లా ఆ అబ్బాయి అమ్మాయి వాళ్ళ నానేమో నేను గవర్నమెంట్ సంబంధమే చూతాను నేను నా బిడ్డకి గవర్నమెంట్ ఆ ఉద్యోగం చేసి ఆయనక ఇస్తానని ఆ అబ్బాయి అబ్బాయి వాళ్ళ అంటే అమ్మాయి వాళ్ళ నాన్న అట్లా చేస్తున్న అమ్మాయికి వాళ్ళు పెళ్లి సంబంధాలు ఇస్తా ఉంటారు అబ్బాయి అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అట్లా పెళ్లి సంబంధాలు చేస్తుంటే ఆ ఆమె ఏమ ఒప్పుకోదు ఒప్పుకోకుండా వాళ్ళ అమ్మ నాన్నబ్బలా అంత పెడతారుని అప్పుడే ఉంటది అప్పుడే కొండి ఏం చేసరి లాస్ట్ త అబ్బాయి వస్తాడు ఓకే సి ఆ అమ్మాయి వాళ్ళ నానా కాాల అమ్ద వడం కూడా అమ్మాయి ఒప్పుపోదు అంటే ఆ అమ్మాయి ళ అన్నట్ల లాస్ట్ కు పెళ్లిి చేస్తామ అని అనుకుంటారు ఇద్దరు అసలుదులుతలిడు పిల్లలను ఇంత చెప్పినా కూడా అని అనుకుంటారు అనుకొని ఇక ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి పెళ్లిి చేస్త ఇద్దమని బొట్టు చెప్పు ఉచ్చుకుంటారు ఇద్దరు ఒప్పుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు ఇక అమ్మాయి వాళ్ళ నాన్నకి ఏమి ఉంటదని అంటే వీడు తక్కువ కులమోడు మన పల మన్ గ వాళ్ళు ఏం చేయ్యడు నా బిడ్డని నేను ఇయ్యను నా బిడ్డమ్ బనినాయనే కియ ను వా అవసరం లేదు వాళ్ళు వీళ్ళందరూ నవ్వుతా ఉంటారు అయన చూసికి సుషి సుషి వాపిస్తాం అన్నట్టు చూసేసరికి నాయన్కి ఏమైతుందింటే లాస్ట్ కు ఆ ఆ వాళ్ళ నాన్న కాంపౌండర్ గా పని చేస్తాడుండి ఆ హాస్పిటల్ హాస్పిటల్ కాంపౌండర్ పని చేేసేసారు ఆయనకు ఇది హెచ్ఐవి ఇది సూది తెలుస్తు ఎయిస్ సంబంధించిన చూది తీసుకొచ్చి కన్న బిడ్డకి ఎత్తాడు
ఉ హీరోకా
ఆ ఆహా ఈరో నిజంగా జరిగింది కథ నిజ జీవితంలో జరిగిన కథ న ఎప్పుడు రడుగులనే జరిగింది అది ఈ మధ్యనే అట సూదు సచి హీరోయిన్ కి వచ్చేసరికి అందరికి తెల్తది ఊళ్ళ ఇట్లా జేసిందని ఎయిడ్స్ ఉన్నదంటే ఇగ ఎవ్వరు రారు కదాండి అట్లా వాళ్ళ ఇద్దరిని విడగొడుదామని అనుకుంటున్నాం అయినా గాని హీరో అసలు ఒదులడు అవును అంటే యమి చేసినా కూడా వేస్ట్ ఆ అమ్మాయి దగ్గరికే పోతడు
మ్
ఊ అట్లా లాస్ట్ వరకు ఇగ వాళ్ళు ఉండి ఉండి చను టే వాళ్ళకి పిల్ల ఎవరు ఉండరు ఉండి ఉండి ఇగ అట్లా చనిపోతారట అది నిజ జీవితంలో జరిగి నా చివరి వరకు కలిసే ఉంటరట చివరి వరకు కలిసే ఉండి ళ్ళే జనిపోతారుగా పే అంత దారుణానికి దిగగట్ దిగజా దిగజ జేసిండు వాళ్ల నాన్న అమ్మాయిని చూడండి కన్న కూతురికి ఎడ్స్స్ కి సంబంధించిన సుదేశిండంటే ఆ అది మళ్ళ నీ బయట జరిగింది
ఆ వేరే వాళ్ళకిచ్చి చేసిన తన సంత్
ఆ వేరే వాళ్లకి చచ్చి చేస్తే ఏమో ఆమె ఉండునో ఉండక్ అయిన ఎందుకు ఇష్టం లేనప్పుడు వదిలేయ నెలైతాంద్ కర్మా మని విధానంల వదిలేయాలి ఎన్రోలు బతుకుతాం మనం భూమి మీద
మ్ నేనైతే చూడలేదు స్టోరీ బానే ఉంది
బా చూడండి ఓనిమ్ రెండ్రోలు దాక కోలుకోలే ఆ సినిమా చూసి
ఆ అబ్బో
ఎందుకంటే అది ఏదో సృష్టించి తీసిన సర్మాన్నా కూడా లేదా అనుకోవచ్చు కానీ
ఉమ్
అదిజ అది నీ జీవితంలో జరిగిన కథ కాబట్టి అస్సలు అర్థం కావు మనసులో మనసు వాళ్డలేదసి ఆ సీన్ అది చూసిన వరకు అందుకే ఇగా అదే ిన మరి కొద్దు అలా కస్టమర్స్పి అంటే
ఉమ్
అందుకే క్లోజ్ చెయ్య ముందుకే తీయమన్నా
అ
పచ్చే సారి కలీ
ఉమ్
మీరు కూడా చూడండి బాగుంటది ఆ సీన్ మన మంచిగా ఉంటది మీరేమన్నా చూసిలాండి
సినిమానా
స వ జ ఉ ఇంటి ఏలగానాట్న ప మా ఇది అద్దరుగుట్ట ర లో సర్దియ మ అదేడి
అ ఉన్నాయా
ఇ
హలో